ఏం చేస్తుండ్రి ఇంత దాక్ ఇంత సే
చదువుకుంటుంటే తర్వాత ఎవడుతోనో వడితో మాట్లాడుతూ ఉంటి ఫైవ్ ఉండే కదా అ
ఇప్పుడు ఎన్నున్నాయి
ఇదే లాస్ట్
వెంటనే వెంటనే వస్తదా
లేదప్ప స ఫిఫ్టీన్ డేస్ లోపు ఎప్పుడైనా రావచ్చు
ఎంత వస్తది
తెల్లేలే ఇప్పుడంతా మాట్లాడకూడదు అదంతా
సరే
రీ
నేనా అప్పుడే కాల్ అయిపోయింది కాసెప్ రీల్స్ చూసినా కాసేపు స్నాప్స్ చూసిన
అ
కాసేపు లిల్లీ ఫోటోస్ చూసిన లాస్ట్ మల్లి శుశూ కెళ్ళిన సుసుకి వెళ్ళినా వచ్చి చూసేసరికి నీవి మిస్డ్ కాల్స్ మెసేజెస్ ఉండ
నాట్లో ఒక కాల్ పోయింది నీవల్ల దే నేను నేను ర్యాండమ్ గా చే క నా కావాలని చెయలే అంటే అది ఆ వస్తుందా రాదా అన్నట్టుగా చేసిన అంటే మధ్యలో ఏదో ఎర్రరు వచ్చింది అందుకు వస్తుంద రాదా అని చేసేసా నీ ఏను ఎత్తనే పోయింది అట్ల నితిన్ కి అట్లనే అయింది
ఆ చెప్పు నాకు నువ్వు ముందే మెసేజ్ చే దాంట్లో చే ఇస్తాను అని
అది ఏమో ఎరరు వచ్చిందరా అందరికి చేస్తుంటే అందుకే నీ కూడా వచ్చింది మళ్ళీ ఇప్పుడు సడన్ గా చేస్ ట్రై చేసేటప్పుడు సడన్ గా వచ్చేసింది
ఓకే
ఇప్పుడేమి లేదు ఇంకా
ఉ ఏం జలుబు చేసిందా నీకి
అట్లనే ఉంది ఇప్పుడిప్పుడు అంతే మళ్ళీ పొద్దునే నార్మల్ అయిపోతుంది లేకపోతే అయితుందో తెలీదు
అదే కదా ఇందాకనే జస్ట్ ఒక వన్ అవర్ బ్యాక్ కాల్ మాట్లాను అప్పుడు అంతా నార్ నార్మల్ గుండే ఇప్పుడప్పుడే డ్యామ్ గేట్లు క్లోజ్ అయిపోయినాయి
చీ
ఆ
బా ఉహు అది అప్పుడప్పుడు క్లైమేట్ కి అలా అవుతూ ఉంటుంది నాకు ఉన్నట్టుండి కోల్డ్ వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది మొన్నండి ఇంకా ఊరు కూ స్నీజస్ వస్తూనే ఉన్నాయి ఎక్కువ స్నీజ వచ్చినాయి ఈ మధ్య నిన్న మొన్నాను ఇంకా
ఆక్చువలీ నేను ఈవినింగ్ అన్నా కదా ట్వంటీ సీ సీజర్స్ వచ్చాయమ్మా నాకు జలుబ చేస్తది అని నాకు రాల నీకుచ్చింది
అవును అమ్మా ఇంకా రాలేదు రాకూడదని కోరుకో మళ్ళీ ఎవడు దని గురించి బాధపడుకని కూర్చుంటాడు ముందే ఎగ్జామ్స్ ఉన్నాయి
ఊ ఏం కాదులే నువ్వు ఏ కాస్ట్యూమ్ వేసుకుంటే దానికి పైన యస్ సేఫ్టీ పిన్ తీసుకోను నాపిల్ పిన్ చేసుకోని పొ ఆ ఊ ఎల ఏత్తవంటే ఇలాగ ఒక టవల్ వేసుకని పో
అది ఎప్పుడు ఉంటది మోస్ట్లీ టవల్ కాదు నాప్కిన్ కాదు కర్చిఫ్
ఓకే నైస్ నైస్ మేమాయితే జలుబు జెస్తె మేమైతే జలుబు చేస్తే పానీపూరి తింటాం
ఊ ఏం తిన్న పోదు నాకేం తిన్నా పానీపూరి కాదు కదా ఇం ఏమైనా తిను అయినా పోదు నాకు
ఏదో అలా అడ్జెస్ట్ అన్నవ్ అట్లా
ఊ
ఊ
మంచి మంచి కట్టుబాట్లండి
మేడం అయితే ఇది ఫిష్ సరీ ఉంటది చూడు
ఆ
అదీ గ్రేవీ గ్రేవీ మాత్రం స్పూన్ తో తినమంటది
ఓయమ్మ
ఎందుకే అట్లా అంటే నీకు తెలీదు డాడా తగ్గిపోతది నువ్వు చూడు స్పూన్ టేబుల్ కూడా తిను స్పూన్ తో తగ్గిపోతది నీకు ఒకవేళ అక్కడ కాకుంటే ఇక్కడ కొచ్చయ్ నన్ ఆర్డర్ వెడ్త విజంగా తగిపోతది దాడా దే ఇంత నాగ్ గా మాట్లాడ్ నిజం గా తగిపోతది డడ ఒకసారి ట్రై చెయ్ అయ్యో అని నీకు ఎవరు చెప్పాలి ట్లాంటంటే అంటే నాకి చిన్నప్పటి నుంచి ఇట్ల అలవాటు చేసింది మా అత్త
ఊహు
ఊ నువ్ తినంది ఏంది అంటే అంటే ఎట్లా అడుగుతున్నావ్ డ డా అంటది మటన్ దింటావ్ ఫిష్ దింటావ్ చికెన్ దింటావ్ నర్మల్ ప్రైజ్ తంజ్ అంటరు చూడు అది తిన్ నువ్ తినంది ఏంటి ఫోర్ కు బీచ్ అంటే చానా దొరుకుతది తిందామని అంటే ఏట్ బీచ్ తినను అదే కదా అంటే రెయిన్ దానీ పోచ్ తినకూడదు
అతి ఎవడు తినడు తినకూడదు అంటే తింటారు కానీ ఎవరో స్ట్రీట్ రోడ్ సైడ్ కొరియన్స్ తింటారు ఎక్కువది
అమ్మా దండేరులో చానా
చూసామ్లె ఈడే ఉన్నాయ్ రాజీ గుండెలోనే ఉన్నాయ్
అదే ఫిగా ఒక రోజు ఫై చికెన్ చేసుకుంటారు ఫ అంటే పోయినాము నాకే పంపిస్తాడు అరే నేను అట్లా దగ్గర నుంచి చూస్తే నేను సో నువొయ్యి తీసుకొని రా నీక్ ఏ ఏ పీస్లు కావాలో అన్ని కట్ చేయించుకోవాలి నువ్వే పోయ్యి మళ్ల వెనకెందుకు తీస్ దగ్గరకి షాపూకొనికి ఏమి అన్ అరే ఫోన్ కలుపుతారు చూసుకోరా అరే గొర్రి చికెన్ లోకి అదేట్ల కలపుతార్రా అదెట్ల కలుపుతార్రా ఏయ్ ఇక్కడ దొరుకుతదిరా చూసిన రా రు కానీ చికెన్ అది నార్మల్ మీట్కి ఆ మీట్కీ చాలా తేడా ఉంటుంది తిను పో స్వామి ఊరికే ఎందుకు గబ్బు లేప్ సో అంటే ఏమో చెప్తాన్నార ఇక్కడ తక్కువరా రాజాన్ కుంటలో
ఆఫీస్ రాజేన్ గుంటలో తక్ క్కువ ఎలంక లో యాయ్ ఎక్కువ ఎలంకాలో హెబ్బల్లో
అంటే ఇది బ్యాల్లకేరి అని ఒకటి వొస్తది
ఉ
ఆడైతే అప్పవ్ ఒక్క రోజు పోయినము ఫిష్ కోసము నేన్ నేను మా మామ కక్కి కక్కి పెట్టిన్యా బండ్లో పోయినాము ఎక్కడ కాలీ ప్లేస్ కనిపిస్తే ఆడ బండాప్ బండాప్ బండాప్ అనేది కక్కేది
చే చే
అట్లా ఉ నక్
అంతే ఎలంకలో
అవ్నా హు
టోన్లో మొన్న బాటిల్ లెక్క చూడవే చికెన్
మటన్ అలవాటు చేసుకో నువ్వు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయ్. ఓయ్ హలో
ఆ
ఆ చెప్పు
వినిపిస్తుంది మటన్ అలవాటు చేసుకోరా నువ్వు పట్ మటన్ మటన్ అలవాటు చేసుకో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయ్
ఫిట్ గుంటవ్
బతికే ఎమ్ ప్రయోజనం లే హరిణి ఫిట్ గుండి ఎమ్ పికేది
అయ్యయ్యో
చూద్దాం
అప్పుడు చూహ ఎంత క్యూట్ కనిపిస్తది అప్పుడు చూహ ఇంగ్ క్యూట్ కనిపిస్తది హలో
హలో
హలో ఇన్పిస్తుందా
హలో
హలో
హలో
ఆ
హలో హలో హలో హలో
హలో హలో ఆ
హలో
అరే హలో నీకు సిగ్నల్ లేదురా
హలో
నీకు సిగ్నల్ పోయింది హలో జనమ్మ స హలో హలో